హలో బాన్నారా అండి బాన్నారా బాగున్నారా ఆ బాగున్నాం తిన్నారా తిన్నారా
ఆ తిన్నాను మీరు తిన్నారా
ఆ కాలేజ్ అయిపోయిందా
ఆ అయిపోయిందండి మీది
అయిపోయింది స్నాక్స్ ఏమి తిన్నారా
లేదండి స్నాక్స్ కి పొలా మీరు తిన్నారా
ఆ ఇందాక్ అలా బయటికి ఎళ్ళేసి వచ్చాము
ఏం తిన్నారండి
పానీపూరి తిన్నాము ఇంగ అక్కడ జ్యూస్ తాగేసి వచ్చేసాం
ఆ ఏం జ్యూస్ తాగినారు
నేనా బాదం మిల్క్
ఉమ్
ఇంకేం చి చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కాంటాక్ట్ లో ఉన్నారా మీకు
తక్కువ అండి ముందులా అయితే ముందు అయితే ఉంటాము ఈ మధ్య ఎవరు కాన్ కాంటాక్ట్ లో లేరు వాళ్ళ నెంబర్స్ అయితే ఉన్నాయి అంతే మీరు మరి
ఊమ్ మేము ఉన్నాం ఉంటున్నాము
ఆ ఇప్పటికీ ఉన్నారంటే
ఉమ్ అ ఆ అంటే మాది చిన్నప్పుడు అంత హాస్టల్ లైఫే గడిచిపోయింద అన్ మాట
ఆ
ఫిఫ్త్ టు టెన్త్ ఓన్లీ గల్సే ఇంకా అప్పుడు ఇంకెట్లా ఫోన్స్ అలా ఏం ఉండవు కదా ఏమున్నా అంతే ఇక్కడే అందరితో షేర్ చేసుకోవడము ఏవైనా బాధలు అన్ని అంతా వాళ్ళతోనే వాళ్ళే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా
హ్మ్ అలవాటు అయిపోయింటుంది కదా మీకు చిన్నప్పటి నుంచి హాస్టలు
ఆ అలవాటు అయిపోయింది కానీ ఒక్కొకసారి పేరెంట్స్ ని మిస్సింగ్ ఫీలింగ్ వస్తది కానీ ఇంక మన చదువుకోసమే కదా వాళ్ళు దూరం ఉండేది అనిపిస్తది చిన్నప్పుడు ఏ గేమ్స్ ఆడేవాళ్ళు మీరు
మేము అన్ని దాంట్లోనే పార్టిసిపేట్ చేసే వాళ్ళం అండి స్కూల్లో ఉన్నప్పుడయితే ఖోఖో అంట రన్నింగ్ రేస్ అంట హ్మ్ తర్వాత వచ్చేసి స్పూన్ విత్ లెమనం ఉంది గదా గేము ఆ అవును ఇంట్రెస్ట్ అయినా ఉంటది మళ్ళీ సంచిలో ఆ అగేమంటా అప్పటికప్పుడే ఆ స్కూల్ అప్పుడే అంతా అన్ని పార్టిసిపేట్ చేసినా ఇంక కాలేజ్కి వచ్చినాక ఒక దాంట్లో లేదు
ఆ అదే తొక్కు బిల్ళట నాలుగురా నాలుగురాళ్ళ ఆట ఆ ఉప్పట గోలీలాటా వాడ్లేదా మీరు
ఆహా అన్నా ఉ బొయ్యటా కూడా లాస్ట్ కి
చిల్లాకట్టి
ఆ మరి ఫై మ రాళ్ళతో ఉంటయి కదా అదిఆదత్ర తో ఆ దాంతో ఆడుదాము డి డింగ్ న ఉమ్మ వెళంట
ఆ
దాగుడు ముతలు
ఆ మీకు ఈ స్కూల్లో బెస్ట్ మెమోరీ ఏం తే
బస్ట్ మెమోరియా మ్ బెస్ట్ స్ట్ మెమోరి అ ది బెస్ట్ స్ట్ మెమోరియా సాడ్నెస్గ అంటే ఒక మెమొరబుల్ మూమెంట్ అని చెప్త అది బెస్ట్ ఆ బాలేకున్నదా అది ఓకేండీ ఒక అంటే మెమోరీగ ఉండేది చెప్త ఎప్పుటికీ గుర్తుండేపోయేలాగ ఆ హోలీ అప్పుడూ మేము కావాలనే సరిగిపోయి అడిగినాం అనమాట అంటే హోలీ రోజు పండ కాలేజ్ ఉండిందనమాట మాకు ఆ హాల్డే లేదు ఆ స్కూల్లో
ప
ఉమ్ కాలేజ్ ఉండి ఇంకా లాస్ట్ లో బ్రేక్ వదుతుంది స్తర్ కదా త్రీ కెట్లా వదులుతార్ అని మాట అప్పుడు బ్రేక్ అప్పుడు అదే పని పోయి హోలీ కదా అనేసి ఫ్రెండ్స్ అందరూ ఉంటే అంటే మాకు హోలీ ఆడుకోవాలంట పిచ్చిదే
మ్
సర్ని అడిగినాము సార్ హోలీ చేసుకుంటాం సార్ అనేసి అ ఆర్ట్ లా సరే ఓకే అమ్మా కానీ జాగ్రత్త అన్నారు సర్ వాళ్ళయితే
ఆ
మళ్ళీ మేము అట్లా ఆడుకుంటా ఆడుకుంటా మా ఫ్రెండ్ నిలుపోసెకి వచ్చింది నా పైన అప్పుడు అవి డైస్ ఉంటాయి కదా ఆ టైస్ ఆ సీరియస్ ఏం కాదు పరిగెత్తిపోతా అండి నేను ఆ పరిగెత్తిపోటానికి అదే మన్ ఆ అంటే నీళ్ళు పడకూడదు అని నా మీద అ ట్లో పరిగెత్ పోతుంది కానీ పడినై నా పైన నీళ్ళు అట్లా టైస్ ఉంటాయి కదా కొనాల మీద ఉంటుంది కదా అట్ల పడినా నేను జారి పడిన ఆ ఇక్కడ కంటి కంతా లోతుక వెళ్ళిపోయింది కంటి ఇటికి దగ్గర జస్ట్ వీస్ ఇంకా ఆ రోజు లోతుకెలిపి పోయింది ఇంకా చాలా బ్లడ్ కారంది ఇంకా సార్ వాళ్ళు అయితే ఆ సార్ వాళ్ళు వచ్చి సార్ ఎళసార్ అని ఉన్నారనమాట సైన్స్ సార్ ఆ ఆ సార్ అయితే కర్చీఫ్ ఆ సార్ ది ఇచ్చి ఇట్లా గట్టిగా పట్టుకున్నారు మళ్ళీ నీళ్ళు తగిపించినారు చాలా ఇదిఅయింది అప్పుడు మళ్ళీ ఇంకా ఇంటికి పోయినాక హాస్పిటల్ కి పీల్చుకుపోయినారు
మాకు చిన్నప్పుడు అంటే అంటే దగ్గరగానే ఉన్నింది ఇంటికి దగ్గరగానే ఒక స్కూల్ ఫస్ట్ లో ఫస్ట్ వరకు అక్కడే చదివా ఇప్పుడు సండే టైమ్స్ కదా ఆడుకోడానికి వెళ్తంటుమి ఆ స్కూల్లోకి కి ఇట్లా పోల్ పట్టుకొని తిగుతా కదా అది తిరుగుతా తిరుగుత బాగా నవ్వుకుంటా అట్లి క కళ్ళు తిరిగేసి పెద్ద రాయపైన పడిన ఇక పడి పోయినా చుట్టూ ఎవ్వరులేరు ఒక అమ్మాయి ఉంది ఇక అమ్మాయి పరుగెత్తూకుంటు వెళ్లి ఇట్లో వాళ్లన పిలుచుకొచ్చింది ఇంకా అప్పటికే బ్లడ్ అంత చాలా వెళ్ళిపోయింది అ సర్లే ఇంగ అప్పుడప్పుడు ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇంకా
ఉమ్
ను వేసి కుట్లు వేసి అలా చిన్నప్పుడు అంటే ఇంకా అన్నీ ఇంకా ద తీట పనులు ఎక్కువ కదా
అయినా అదొక మెమొరబుల్గా అంటే అది ఏం జరిగింది ఎందుకు ఇది ఉంది అంటే అట్లే ఉండిపోయింది అన్నమాట అది ఆ పడింది బ్లెడ్ వచ్చింది అన్నగధ అది గాయం అంతే అట్లే ఇట్లే ఉండిపోయింది ఇంకా ఎవరైనా అడిగినా స్కూల్ పోయఅప్పుడు పడినా నేను అందుకే ఇట్లా గుర్తు పడిపోయింది అని చెప్పడానికి అంటే ఒక మెమొరీ లాగ అంతే
అంతే ఇంకా ఇంగాడేస్ రావు మళ్ళీ జస్ట్ తది. కలెక్ట్ చేస్ అంటే జస్ట్ గు తూ పెట్కొని అలా గుర్తుంచుకోవాలంతే ఇంగ అప్పుడు వాళ్ళతో ఉన్న బాండింగ్ కూడా డిఫరెంట్ అప్పుడు అమ్మాయి అబ్బాయని తేడా ఉండదా అందర్తో కలిసి
ఆ అందరితో కల్సి ఆడుకుండడం మ్
ఇంగా మళ్ళీ ఇంకా కామెడీ థింగ్ ఏమం అంటే బోర్డు పైన లీడర్ ఉంటారు కదా బోర్డు పైన నెంబర్ వేసి టూ మచ్
ఆ మామై తే ఇంకా స్కూల్లో ఇంగ్లీష్ సార్ అని ఉండే వాళ్ళు అన్నమాట మా స్కూల్లో ఆ సార్ ఏం తెల్సా అంటే ఏమైనవనుకో పడిపోతయి సార్ అట్ట మేం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ ఇట్ మా ఇంగ్లిష్ సార్ సూపర్ స్టార్ అనీ కావాలనే చెప్తున్నాము. ఇంకా ఎందెందో డైలాగ్స్ ఉన్నాయి. అప్పుడు చాలా చెప్పినాము ఇప్పుడు గుర్తుకురావడంలే. ఉందంతా చెప్పే వాళ్ళము కావాలని చెప్పేవాళ్ళం సార్ తే ఎంత బాగా రిసీవ్ చేస్కోనే వాళ్ళం మేమంతా కమెంట్ చేసినా గుడ పాజిటివ్గా తీస్కుంటారు అప్పుడు అంతా బాగుంటదండి. మీకు అట్లాంటివి ఏం లేదా
పిటీ టీచర్ ఎవర్ని మర్చిపోయిన పిటీ టీచర్ని మాత్రం మర్చిపోము.
ఆ
ఇగ లేపుతద్ ది జాగింగ్ చేయాల రేస్ చేయాలా
ఆ
టీ కి లేట్గా పోయినా దెబ్బలే జాగింగ్కి లేట్గా పోయినా దెబ్బలే అన్ని దెబ్బలే అప్పుడు దెబ్బల్ తిన్నందుకు ఎట్లో ఉండే కానీ ఇప్పుడు మాత్రం అదొక మెమొరిలాగ మన కోసమే కదా మన క్రమశిక్షణ కోసమే కదా అని అనిపిస్తది. ఇప్పుడు అలా దెబ్బలు తినడం కొని ఇప్పుడు బాగా ఉన్నాం.
ఇంకేంటండి.
మ్
ఆహా ఇంకా లేదండి ఎయిట్కి పెడతారు మాకి మా పిజి లో ఫూడ్ మీకు
మాకు ఎయిట్ థర్టీ ఇంకా చిన్నప్పుడు ఏమో అట్లా ఇట్లా బుడిగి లాట అలా ఏం అడలేదా
ఆ బుడిీలు అడింటాము అవును చిన్నప్పుడు అదే పనిగా ఏం తెలుసు స మనకి చేసేకి రాకపోయినా అందరి ఇళ్లలో వచ్చి అంటే ఏమన్నా సండేస్ అట్లా వచ్చింద అనుకో హాలిడేస్